బావున్నావారా
ఆ బాగున్నా అక్క బాగున్నావా ఒక సరి సిగ్నల్ చూడక్క
ఏందిరా
అల్ల టైమ్ చూడు ఒకసారి
ఎల్ల
ఈ కళ్ళ
పంతొమ్మిది సెకండ్సు
పదమూడు సెకండ్ కనపడుతాంది ఆ ఇది ఎప్పటిదాకా
ఏం లేదురా బయటున్న ఎండగొట్టట్లే గాలికి ఉన్న బయట
ఆహా
ఇంత సేపు దాక టీవీ చూసిన
ఆ అగొ అక్క కుడా టీవీ చూస్థంది
ఉహు
ఇ దెయ్యం సినిమా వస్తుందని
ఏం సినిమా
అమ్మ సినిమా అంటే నా ఏంద నాకు తెలీదు
ఉమ్ దిగినాకైపోయిందా
ఆ ఈ అది నేను బోయి దిగి సైడ్కి పోయి కూర్చొని నీలవాడ్క
హమ్
నిలబడితే ఇక అప్పుడు టైం స్టార్ట్ అయింది ఇక అది అ ఈ ఇగ స్టార్ట్ అయ్యి అది మొదలు పెట్టి ఐదు మూడు అయితుంది ఊ య అక్క పని అయితుందరా అనుకున్నా
ఉ
అక్క ఓ ఒక్కసారి విసిపెట్టిర్రు అక్క ఈగ పప్పకు ఎలక్క్ మళ్ళా ఏమో స్పీడ్ ఏ ఏమో ఏ విచ్చిర్తు కళ్ళ నుంచి ఏ తక్కువా గట్టిగా వోత్తలేము
టీ నీడుళ్లు స్పీడ్ గొతరి య జారీనట్టు
ఆ అట్ల వచ్చేసరికి అసలు ఆడ మనిషిని ఒకకాడ రెండు సైడల సెకండ్ చూద్దామా అంటే చూసేట్లలేదు రమ్మ రమ్మ ఒత్తుడు ఒత్తుడు
ఉమ్
మొఖం నిండ నీళ్లు పడతున్నాయి అక్క టక్క టక యమ స్పీడ్ వచ్చి అక్కడ ఆగింది బయటికి వొచ్చింది ఇట్ట లేచింది ఇడు నన్ను చూసి ఒకటే నవ్వుడు ఓ డాడీ చచ్చిన ఆనుకున్నార ఈ ఇంక అయిపోయింది నీను ఇటే అనుకున్నా నేను రాను అనుకొని రాను అంటుంది
ఉఫ్ ఊ
ఏమో అనుకున్నారా వాడ ఎక్కుతే వాడు పాలా పాల వెనక్కి
ఉ అదే చూసినా నేను కూడా యూట్యూబ్ లా
ఆ ఓ రారి ఏమో అనుకున్నోరో అయ్యా మళ్ళీకుదురై ఇది శ్వాస ఆడతలేదు ఏం లేదురా అంటది నగ్యటు నైన్ ఆ
ఇంకో అక్క ఎక్కలే ఇంకొక అక్క ఎక్కలేదా
అక్క వాళ్ల ఆ లే ఎత్తలేదు అక్క
ఉ
ఏం ఎక్కితేలేదు ఆ అక్క అన్ని భయపడుతుంది
అందుకే మంచి లేదని చెప్పొద్దు అమ్మో భయంకరంగా ఉందని మంచిగా ఉంది సూపర్ ఉంది అని చెప్తే ఎక్కుతారు
అయిన వాళ్ళు రానంటలు వాళ్ళు నేను మా ఓపికల్ పోయిరారు పోయిరారు అని వాళ్ళు ఎప్పటి నుంచో అంతుంది
ఉ గట్ల బయపడు తరతా ఎవరన్నా మళ్ళా మళ్ళా రాదా అలాంటి ఛాన్సు ఉ
అదే వాళ్ల ఊరు అదే హీరో ఇవాళ రాలేదు వాళ్ళు పోయి అడ కూర్చున్నారు బీచ్ ల బీచ్ అదే సముద్రం ఎడ నీళ్ళొత్తన్నాయి
ఊ
అయ్యి నాలుగు గంటలకు స్టార్ట్ అయితే అంటే స్టార్ట్ అయింది అక్క నేను పోయినప్పుడు ఈ పాటలు పెట్టి ఎగురుతారు అయ్య వో అలలు వత్తాన్నాయి వత్తాంటే మరి అలా మేం పక్క అక్క నేను ఇద్దరం లోపలికి పోయినం
ఉ
అక్కడికి ఓ లోపడి పొయినము అవి నీళ్ళు వచ్చకుడే సర్లే కోపడికి పోయినకడ్ అడ మేము ఎగురుకుంటా మేము ఆ నీళ్లు అలలు రాంగానే ఏగురుడు అట్లా ఎంజాయ్ చేసుకుంటా మేము పోతే ఈ అక్క అందరు ఈయన్నే ఉన్నారు కొసల కుండి వాళ్ళ నిలబడతారు వత్నే లోపడి ఇవాల అత కూడా భయపడతారు
అవునా
మంచి ఉన్నారు గార చెప్పలేరు అయితే ఇగ బయటికి ఒకసారి బయటకి వచ్ బైటికీ కొచ్ బయట నిలబడి అక్క ఆ ఒకసారి కమ్మరేనాన్
ఉ
అప్పుడు పాటలు పెట్టిరు పాటలు పెట్టంగనే మనం ఇడ ఆడదాం రా ఇడ ఆడదాం రా వేష అని పప ఎక్కని పిలిచింది ఇక అమ్ని నిలిచి కాదా ఇ అయి వస్తాక వస్తార కోసే పా కాదా పోయినాం ఆ ఎంతలో మాడిపోయినా వీళ్ళ ఇగ బోటు ఒకటి అదే ట్యూబ్ ఉన్నది
ఆ దాని మీద కూర్చుంటారు
ఆ చుట్టూ తిరిగేది ఆడ ఇ దాని మీద కూసోని ఆసుంట పేలు
ఊ
అయితే ఇగ మేము అటు పోతే గది ఉన్నది అక్క కాడ అది బ్రేక్ అది బ్రేక్ డ్యాన్సు
ఉ
అది ఎగిరినాం ఎగిరినంక దాని తర్వాత దాని పైన తిరిగినా తిరిగినంక ఆ గనీల్లాల్లా పోదాం కదా అని అడిగి పోయినాం పోతా అంటే ఇంకోటి వచ్చింది చుట్టు తిప్పేది
ఉ
ఒక్కటి రెండు సార్లు ఎక్కినా నేను అక్క కూడా ఎక్కువగానీ అక్కను వాడు ఇక్కనియలే
ఉ
ఆ వాడు ఎక్కనీయల వాడు వద్దు అన్నాడు పచ్చికుండ పచ్చిగుండో లెక్కొద్దు అన్నా నేను కూడా పచ్చన్నా కానీ నాది ఎమ్మటె ఎమ్మట ఆరుపియడ్రసు
ఆ ఆమెదేమో కొంచెం కాటన్ డ్రెస్ అయితే ఆరదు తొందర
ఆ అట్లా అంటే నేను ఎక్కినా తిరిగిన ఎక్కినంక న్నా లేకపోతే ఇద్దరం బయటోళ్ళం కాని ఇ నాకుఒక ఇరవై నిమిషాలు తిరిగి వస్తా మరి అని అలా కూసుర్లోని ఏమి లేవునని అలానే కూసు న్ తిను బయటకి వచ్చాం బయటకి వచ్చినంక ఇగ పోయినాం పైకి పోయి ఒకటి ఆడ టైం పట్టిందక్ క్క చాన ఈ బాటర్ల నీళ్ళల్లోది తిరిగింద అంటే కొంటే బాగా టైం పట్టింది నీలబడుడు ఇగ నలబడ్డ ఇద్దరు ఇద్దరు పోయ్యేది క్యూ ల అయ్యి ఒత్త్ లెవ్ టక్కున ఆ ఇగ అయ్యి ఒత్తలెవ్ ఈ పోతర్రు ఈ ఇగ ఇది ఒకసారి పోతే ఎట్టున్నదంటే ఓ ఇగ ఈ ఆ నీళ్ళ అది గుండ్రంగ ఒకటి ఉంటది అక్క పైపు దాని లోప నుంచి పోతాము దాని లోపల నుంచి ఇట్లా పోయి య్యి క్రాస్ తిరిగి కింది పోయి జార్డు బండ లెక్క ఉంటది
మ్
ఆ జరుడుబండ నుంచి అటు ఇంకా ఎదురు ఓ ఉంటది ఎదురు పైకెక్కేది
ఆ ఆ
అది ఎక్కి మళ్ళ జరుడు బండలేక్కి వెనకకి జరుడు
మ్
ఇగా ముందుకు పోయి మళ్ళ వెనకకోచ్చి అటు ఇటు అటు ఇటు తిరిగి ఆడ ఆగాలే
మ్
ఇగ అక్కడ ఓ అటు తిరిగి ఇటు తిరిగితే ఓరినియవ్వ పడ్డామరో అనుకోని కతం నీళ్లన్నీ మీద పడ్డాయ్ కతం ఇగ మస్తు ఎంజాయ్ అనిపించ్ సప్పుడేక ఇగ ఆ ట్యూబ్ పడేసి ఇగ పోయినం ఇగ పక్కకు పోయినం ఇగ
మ్
ఇగ మళ్ళా జోకర్ పోట్టోల్ దగ్గరికి
మ్
కైలెషేర్ కడికి అట్ కాడికి పోయినం ఇగ ఆ
ఇగ అవన్నీ ఎక్కిళ్ల మొత్తము ఒక ఇవై ఎక్కిళ్ళ
ఎక్కడ అక్క ఎక్కినం ఇరవైకి ఎక్కువనే ఎక్కినం
మ్ ఈగ ఆటు పోయి ఇగ మల్ళ స్వర్ణగిరి పొఇళ్ల ఇగ
ఆ అటు పోయినంక ఆ ఇగ అసలు పోకపోదుము కున్నాం అంటే ఈ గు పోదాం మన అల్లకు లోపలికి పట్టణం లోపలికి పోదాం అనుకున్నాం ఇవ్వలేవాల్ అక్క నిన్ అట్లా అనుకున్నం
మ్
స్వర్ణగిరి మనం ఎట్లాగో చూసినం కదా పట్నం లోపటికిపోదామని అదైతే మంచిగుంటది అని అనుకున్నం
మ్ సురేంద్రపూరి ఉంటదిరా ఇంకా పోయ్యే కాన్నే కానీ దానికి కూడా మళ్ళా డబ్బులు కట్టాలి
అనుకున్నాం కని దానికి డబ్బులు కట్టాల్సి ఓత్తది మరి ఇప్పుడు ఆన్నే తినిదమైంది డబ్బలకు
అవునవును
అ అన్నే బొచ్చడ్ పైయిసలైనయి మ పులింగాడ అనిద్ద పేరుత్తలే మంచి గుంటది కాపోతే
ఉ అవును మంచిగా ఉంటదట మేము కూడా పోల ఎప్పుడు ఇన్నము కానీ
యాదగిరి స స్వర్ణగిరి రండు
అవును యాదగిరికి గిట్ట ఏంలేదా మరి యాదగిరి కూడా మస్తుంటది
అది గూడ మరి బ టైమ్ దవు ఆక్క అడి వాడది ది ఎంతంటది ఏం కద తెలివదు మనకి ఏ టైం కు ముక్కుతరు
మళ్ళా దర్శనం కావడానికి టైం పడుతది
ఆ దర్శనం ఫుల్ మన్ను ఉంటరు
అవును ఫుల్ మంది ఉంటరు మళ్ళీ దర్శనానికి కూడా డబ్బులు కట్టాలిలే
హా కానీ పూరవేరి అక్కడనయితే మంచిగా అయిన
ఉ
అ
లైట్లు ఎట్తిల్ల లోపట అంత అదే స్వర్ణగిరిలోవేడుతరు
అయి నైట్లు నైట్లు అక్కయి మామూలు గాదు వేరే ఉంటది అది
దానికైతే
హా అవును కానీ వీటు అక్కకకటి పార్లమెంట్ ఉన్నట్టు ఉంటది అక్క అట్కోసకు
ఉమ్
ఆ అది మంచి ఉంటది పార్లమెంట్ ఉన్నట్టు ఆ ఇటు బయటికి వెళ్ళే ముందు ఇది కార్లు తెచ్చుకునే సైడ్ పోవాలి అటుపక్క కొంటె పార్లమెంటే సేమ్ ఆడ పూట దిగుత మంచిగానే ఉండు గాని రాత్రి పూట ఆడ లైట్లు ఏమి ఉండవు వాడు పక్క
ఉహు
ఆ గజ్జికలు
అదే నా ఫోటో జూషే స్వర్ణగిరి పోయిలా అని అనుకున్
ఆ మంచిగుంటది రా
అ
ఐదు మక్కను కూడ
ఉ
కో
ఇదిగో నిమ్మ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిందిరా సడన్ గా ఎప్పింది మళ్ళా అంత ముందుకి ఎప్పింది కొన్ని రోజుల కింద కానీ ఇప్పుడే కాదు కావచ్చు డేట్ చెప్పని నేను అన్నా తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి రావంగానే అన్నది పోతాను రేపు అని ఇక డబ్బు బుల్ ఎట్లయినా మళ్ళీ ఈ నుంచి వచ్చడు ఇబ్బంది అయితది మళ్ళీ ఎక్కువ మంది రాట్లే ఏం ఎంజాయ్ ఉండదు అనుకని రాన్లే అనుకున్నా ఇయ
ఆహా
సరే తిర మరి తర్వాత ఎత్త ఇగ
ఆ సరే ఆక్క
రేరా బాయ్
ఆ